హలో ఓకే ఓకే హలో ఆ బాగున్నం మీరు బాగున్నరా
బావున్నం ఏం జేస్తున్నరు
ఏం లేదు వట్టిగనే ఉన్నం
తిన్నరా
ఆ తిన్నాం అప్పుడే మీరు
ఆ తిన్నం కుటుంబ సభ్యులు బాగున్నర
ఆ అందరు బాగున్నారు మీక్ మీ వాళ్ళందరు బావున్నరా
ఆ బాగున్నారు
ఇ
ఎట్లా ఇప్పుడు ఆ ఏం చేస్తలే ఉట్టిగనే ఉన్నరు
ఎండలు బాగున్నాయా ఎండలు ఎట్లున్నాయ్ అటు
ఏ ఇటు బా ఎండల్ గొడుతున్నయ్ అందుకే ఎవ్వరం బయటి కెళ్తలేం
ఆ బాగున్నయ్ ఇటు మా సైడ్ గూడా ఎళ్లాలంటె భయమైతుంది
అవును అందుకే బయటికి వెళ్తల మ కూడా ఎండాకాలం వచ్చిందంతా ఇక బయటికి వెల్లడే ఉండదు అసలు ప్లానింగ్ ఏం లేదా ట్రిప్పు అటు
ఇకా సలవులు రాలేదు కదా
అ అ అప్పట్లో బాగా ఎండలు అయితే కానీ అసలు ఎల్ళాలంటే భయం అయితుంది ఆ అవును
ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదు మీ సైడ్ బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుతారు
మేము తొమ్మిది రోజులు ఫస్ట్ రోజు అలిగిన బతుకమ్మ కదా చిన్న ఇంట్లో పేల్చుకొని
ఆ
ఇంట్లో ఆడి మళ్ళీ అమ్మ వాడిని వెళ్తాారు కదా వాడలో ఆ అక్కడికి వెళ్ళి వెదాం మీరు
మేము అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ మా తెలి వస్తుంది కదా బట్ కమ్ మా అమ వాసి ఎప్పుడు
అవును
తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ వచ్చి ఆడతారు ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ ఇట్లా అని తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఆ
ఫస్ట్ రోజ అలాగే నా
వేపకాయల బతుకమ్మ అని ఆ రోజుగా ఆడ అన్నట్టు
అవును
తమ్మిదవ రోజు మేము సర్ద్యల బా
సర్దులో బతికమ్మా బాగా పెద్దాము దాని తర్వాత టెస్ట్ రాస్తుంది
ఆ ఇకా ఎట్లా వేరుస్త మీ సైడ్ కొ బట్ట హటలు కొనుకుంటాం అక్కడ జమ్మి కొడతారుయితే పోతాం
వెళ్తారా రాక్షని కాల్సేస్తారా దసరా రోజు
ఆ అవునవును
వెళ్తారమ్మరి మీరు
ఆ వెళ్తాం మీరు
ఆ మేమింకా ఏల్తాం ఎల్లి గుడికి దర్శనం చేసుకుంటాం సరజ గుడికిెళ్లి దేవుని కాాలజమ్మి వెట్ మొక్కేసి వస్తాం చుట్టాలకు కూడా దమి చేసొచ్చి
ఉ సాయంత్రం మా సైడ్ ఎట్లా ఆడతారంటే ఇక సాయంత్రం స్టార్ట్ చేస్తారు ఇంటి ముంగ ఫస్ట్ మన ఇంటి ముంగ అంటే ఎవరి ఇల్లు ముంగట వాళ్ళు ఆడతారు అన్నట్టు ఫస్ట్ ఒక ఐదు చుట్ల అట్లా తిరిగిన తర్వాత బతుకమ్మ ఇక్కడ పెట్టే ప్లేస్లు ఉండదు అక్కడికి తీసుకెళ్ళి పెడతారు
అ
హ ఇకా పాడతారు కదా ఇట్లా పాటలు బతుకమ్మ బతుకమ్మ ఇ్యలో ఇవి కొంచెం సేపు ఆడతారు తర్వాత ఇక వాళ్ళకి నచ్చిన పెట్టుకుంటారు అన్నట్
కానీ ఇప్పుడు చాలా మంది బతుకమ్మ పాటల కన్నా ఎక్కువ డీటెయిలు అవే వెళ్తున్నారు
అంటే ఇప్పుడు ఓల్డ్ ఎవరు లేరు కదా ఇక అన్ని పువ్వులతో ఇట్లా మేం బతుకమ్మ అయితే ఇట్లా పేరుస్తాం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఆకులు పెడతాం అన్నట్టు
మ్మ్
ఆకులు పెట్టిన తర్వాత ఇగ తంగేడు పూలు బతుకమ్మకి
ఆ ప్రధాన ఫస్ట్ అదే
అవి పెడుతాం తర్వాత బంతి పూలు ఇట్లా కలర్ కలర్ పూలతోని త్రికోణాకారంలా పేరుస్తాం అన్నట్టు ఎందుకంటే గౌరమ్మ త్రికోణ ఆకారంలో ఉంటది కదా
అవును గౌడమ్మ పెర్తారా మరి మీరు
ఆ పెడుతం గౌరమ్మ పెడుతనే కదా మనకి మనం మంచిగ ఉంటం
ఆ ఇప్పుడు కూడా ఉగాది కూడా వస్తుంది కదా ఇగ
ఆ అవును
అవును అదే మీకు అంటే కొందరు మా సైడ్ మూడు రోజులు చేసుకుంటారు కొందరు ఒక రోజు చేసుకుంటారు మేమైతే ఒకటే రోజు చేసుకుంటాము
ఆ
మీరు
మేము త్రీ డేస్ చేసుకుంటాం
ఆహా త్రీ డేస్ డైలీ పూజలు చెసుకుంటారా
ఆ ఉగాది పచ్చడి కూడా చేస్తాం
ఆ ఉగాది పచ్చడ, పులిహోర, బూరెలు
ఆ ఉగాది పచ్చడి లో వేప పువ్వు వేస్తారు కదా అది
నూతనసంవత్సరం కొత్త కొత్తగా ఆ రోజు గుడికి వెళ్తాం పంచాంగాలు చూసుకుంటాం
మా సైడు ఉగాది పచ్చడి ఎట్లా చేస్తామంటే వేప పువ్వు వేస్తే అది చేదు ఉంటది కాబట్టి అంటే బాదను తీరుస్తుంది అని అట్లా నమ్ముతారు బెల్లం వేస్తే తీపి మనకు సంతోషం వస్తది అని నమ్మకం ఇంకా మేము పచ్చి మామిడికాయ కూడా వేస్తాం ఉప్పు కారం చింతపండు అవన్నీ కలిపి ఇగ ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తాం అన్నట్టు
అవును ఎక్కువనే ఇచ్చాను
మేం మేము ఈరోజు మ్మ్ చుట్టాలు వస్తే పప్పు చారు చేసినాం
ఓహో
ఉగాది రోజున దేవాలయానికి వెళ్తాం
అవును పంచాంగాలు చూసుకుంటాము
అవునవును తెల్లవారగానే లేచి స్నానం చేసి ఇంటికి తోరణాలు కట్టుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం
పూజలు చేసుకుంటాము ఇల్లు శుద్ధి చేేసి
ఆ
ఆ
ఉగాది అంటేనే గద యుగ ఆరంభం అంటారు
అవును
ఇప్పుడు వస్తుంది అన్ని
ఆ వచ్చే నెల వస్తు ఆ
మా సైడ్ బాగా ఆచారాలు ఉంటాయి
అవును అంటే మూడు రోజులు మీరు ఏమేమి పూజలు చేస్తరు
ఆ మేము దేవునికి జేయం నార్మల్గానే చేసుకుంటాం మేము ఇట్లా దేవాలయంకు వెళ్తూ అట్లా చేసుకుంటాం వసుకుంటాం మళ్ళఉగాది పచ్చడి చేసుకుంటాం
హ గుడికి వెళ్తార మరి మీరు
ఆ వెళ్తాం వెళ్తాం వెళ్తాం ఉగాది గురించి ఇట్లా చెప్తారు పెద్దలు కొన్ని విషయాలు అవి కూడా వింటాం
ఆ
ఇట్లా చెప్తారు ఉగాది అంటేనే అందరు గుర్తొచ్చేది తెలుగు వారి పండుగ అని తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అంటే ఇప్పటి వాళ్ళకు తెల్వదు కదా
అవునవును. ఇప్పుడు చాలా మంది న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనుకుంటు కుంటు జనవరి ఫస్ట్ సె
ఆ గుర్దుదె అవునవును గుర్తు తెచ్చుకోండి. శుద్ధ పౌడ్యమి నాడు వచ్చే మా పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది నేను తన సంవత్సరం రాశి ఫలాలు గ్రహిస్తాయి. ఈ రోజు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. అని ఇట్లా చెప్తారు అన్నట్టు పెద్దలు.
అవునవును. ఇంటి ముంగట ముగ్గులు వేసుకొని.
ఆ అవును. ఆ రోజు చాలా మంచిగ ఉంటది అన్నట్టు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరు వస్తారు కదా.
అవును.
అసలు ఆ రోజు తెలియని హ్యాపీనెస్ కూడా ఉంటాది.
ఇంకా మీరు ఎట్లా చేస్తారు.
మేము ఒకటే రోజు జరుపుకుంటాము అంటే దేవుళ్ళ ని శుద్ధి చేసి దే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసి అన్న ప్రసాదాలు పెట్టి గుడి కెళ్లి మొక్కి పంచాంగం చూసుకొని వస్తాం.
ఆ అవునా ఇ త్రి డేస్ టెంపుల్ కెళ్తామ్. ఏమైనా ఉగాది గురించి పెద్దవాళ్ళు చెప్తే వింటాం. ఏమైనా స్టోరీస్ ఉన్నా కూడా దేవుని గురించి వింటాం అన్నట్టు
ఓహో
ముగ్గులు వేసుకుంటాం. మొ ఇక చిల్డ్రన్స్ పిల్లలకి చాలా మంచిగ హ్యాపీ నెస్ ఇయాలి కాబట్టి ఆ రోజు ఇయాలి అని మా పెద్దలు కూడా చెప్తారు. ఈ రోజే కదా సంవత్సరం స్టార్ట్ అయ్యేది. మంచి బట్టలు బట్టలు వేయాలి. వాళ్ళకి కొత్త ఎఫర్ట్స్ పెట్టుకోమని చెప్పాలి అని చెప్తారు.
ఏంది అక్క. బియ్యం అమ్ముతావా
అట్లా మా సైడు.
అవునవును.
ఇట్లా కూడా చెప్తారు ఉగాది పచ్చడాట మన తినే ఆహారంలో ఉంటే అది ఔషధ గుణం లాంటిది అని చెప్తారు అన్నట్టు ఇట్లా చెప్తారు ఇంకా ఉగాది పచ్చడి తిన్న తర్వాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునే వారు పూర్ణ కుంభ లేక ధర్మ కుంభధనాన్ని చేస్తుంటారు అని అంటే మనకి ఇప్పుడు తెల్వదు కాబట్టి ఇగ పెద్దలే మనకి చెప్తారు.
అవు తిన్నారా ఏం చేస్తున్నారు ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారు.
ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చీరు. వాళ్ళకి హాఫ్ డే ఉంది.
అవును ఎగ్జామ్ ఎప్పటి నుంచి
ఎగ్జామ్స్ టే ఇప్పుడు ఆ ఫోర్టీన్ నుంచి మా బాబుకి స్టార్ట్ అయితాయి.
ఓహో
తనకేమో తర్వాత ఏప్రిల్ ఉంటాయి ఊ
ఉ హా
మీ వాళ్ళ
ఆ మా వాళ్ళు చిన్నపిల్లలు ఏప్రిల్లో స్టార్ట్ అయితాయి
ఉ
ఉ
తెలుగువారికి ఇక కొత్త సంవత్సరం అంటే ఉగాదినే
రిపేర్ సౌండ్
మామిడి ఆకులు మామిడి కాయలు అన్ని ఉంటాయి కదా
అవునవును
తోరనాలుగడతారు
అవును
ఆ సరే మరి ఓకే
ఓకే సరే అండి రిపేర్ సౌండ్ బోళ్ల సౌండ్ కాదు ఎన్ని సార్లు అడుగుతావ్
సరే మరండి ఓకే
ఆ ఓకే ఓకే ఎట్లా వచ్చింది బోళ్ల సౌండ్ అసలు ఇది కాళ్లు గజ్జలు
ఆ నెంబర్ డయల్